హలో బావ్ ఉన్నారా అండి
బావున్నామండి మీరు బావున్నారా
ఆ బానేవున్నామండి
ఏం చేస్తున్నారండి
ఆ తిన్నామండి మీరు తిన్నారా అవునా
అండి
ఏంకర్రి చేసారు ఈ రోజు
చేస్తున్నారండి
ఏం చేయట్లేదండి ఇప్పుడే టీవీ చూసాము బయట కూర్చున్నాము ఇప్పుడే హలో కొంచెం చెం బయటికి రండి సిగ్నల్ వస్తలేదు మీది బయటికి రండి సిగ్నల్ వస్తలేదు మీది హలో ఆ ఇప్పుడు వినిపిస్తుందండి ఇంతకు ముందు సిగ్నల్ రాలే కట్ అయితది అట్లుంటే
అవునా
ఆ ఇప్పుడు మంచిగ వస్తుంది
ఏం చేస్తాలండి
ఏం చేయట్లండి ఇంత ముందే టీవీ చూసాము ఇప్పుడు బయట కూర్చున్నాము
ఉ హు
మీరేం చేస్తున్నారండి
ఏమి లేదండి ఇప్పుడే గ్రామ సభ మీటింగ్ కి వెళ్ళి వ వచ్చామండి
అవునా ఉ ఇంకా ఏం సినిమా చూశారా అండి ఏమైనా
సినిమా ఇవాళ ఏమి చూలేదండి
ఉ హు
తివేరు
మేము ఇప్పుడే చూసానండి సినిమా చూసి బయట కూర్చున్నాను గంగా సినిమా వస్తుంది దయ్యం సినిమా
అవున ఇష్టమా అండి హారీ
ఆ ఇష్టమే అండి దెయ్యం సినిమాలు లేకపోతే ఆ మర్డర్స్ అవివి కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి కదా క్రైమ్స్
ఉ
అలాంటివి చాలా ఇష్టం అండి కొంచెం ఇంట్రెస్టింగ్ గా మంచిగా అనిపిస్తది చూడాలని మీకు
అనిపిస్తాదండి నెక్స్ట్ ఏం జరుగుతుంది నెక్స్ట్ ఏం జరుగు దని
అవునండి అది బాగుం టది
ఉ
ఉ అట్ల చాలా బాగుంటది అసలు
అవునండి మీకు రేషన్ బియ్యం సన్నయి వస్తున్నాయా
గుడిస్తున్నార
ఆ మాకు ఇస్తున్నారండి
ఉహు ఎంత ఇస్తారండి ఒక పర్సన్ కి
సిక్స్ ఆరు కేజీలండి
ఉహు సరిపోదు మాకు కూడా అంతే అండి ఆరు కేజీలు ఇస్తారు సరిపోతాయాండి మీకు ఒక నెలకి
ఆ మంత్లీ మంత్లీ సరిపోతాయంండి ట్వంటీ ఫోర్ కేజెస్ కరెక్ట్గా నెల నెలకు వస్తున్నాయి చాలా బెనిఫిట్ ఏం వాడమండి ఇవే కరెక్ట్ గా సరిపోతా
మంచిదండి అ ట్లయితే అసలు మంచి గా అనిపిస్తుంది ఇక
కోవచ్చండి సిఎం కు
ఉం ఉం మంచిగా అనిపిస్తది
అవునండి కొనకుండా అయింది సన్న
ఉం అసలు అవునండి కాకపోతే ఇప్పుడు ఒక బియ్యం ఇస్తున్నారు గాని అప్పుడైతే నా చిన్నగా ఉన్నప్పుడు చక్కెర ఇచ్చేది నూనె ప్యాకెట్ ఇచ్చేది కందిపప్పు ఇచ్చేది చింతపండు తేలిద అండి మూడయితే తెలుసు నాకు
తారండి ఫామ్ ఆయిల్ ప్యాకెట్
అవన్నీచ్చేదండి అసలు అప్పుడు
ఉమ్
ఇప్పుడు ఇస్తలేరుగా
అవునండి చిన్న బాబు ఉన్నాడాండి మీకు
అవునండి ఉన్నాడు
ఏడుస్తున్నట్టున్నాడండి పాలివ్వక పేయిరండి
ఆ లేదండి ఏడవట్లేడు ఎప్పుడైతే ఆడుకుంటున్నాడు అయితే ఇప్పుడు కూడా అవన్న ఇస్తే బాగుండు అనుకుంటున్నారా అండి మీరు
అవునండి
ఉం కొంచెం ఇంట్లో సామానికి కొంచెం సహాయం అవుతది కదా అండి
అప్
ఉం కాకపోతే ఇప్పుడు ఫ్రీ బస్సు అవి ఫ్రీ కరెంట్ అలాంటివి తీసేసి ఇంట్లో సరుకులుఇస్ తె బాగుండు కదా అండి
ఆ అవునండి ఈ ఫ్రీ బస్ వాడుకునేవాళ్ళు వాడుకుంటున్నారు తిట్టేటోలు తిడుతున్నారు
ఉమ్ ఫ్రీ బస్ బదల అసల్ ఇంగ్ ఇంగ్ ఆ ఇంట్లో సరుకులు ఇస్తే బాగుండేది ఇంకా ఇల్లు ఇల్లుకి సహాయం చేసినట్టుండేది
అవునండి ఈ కరెంట్ బిల్ కూడా చాలా సేఫ్ అయిందండి ఇప్పుడు వచ్చేది ఎండాకాలం ఈ కూలర్స్ ప్యా నుటి
ఫ్రిడ్జ్
ఉమ్
ఉ అదే కొంచెం ఈ ఫ్రీ బస్ తీసే చి ఎప్పుడు తిరిగేటోళ్లే తిరుగుతున్నారు బాగుపడేటోల్లే బాగుపడుతున్నారు అదేదో ఫ్రీ బస్ తీసేసి మీ ఇంట్లో ఇంట్లో సరుకులు ఇస్తే ప్రతి ఇంటికి న్యాయం అయితదండి
ఉ ఈ జాబులు చేసే వారికి బెనిఫిట్ అండి మనలాంటి పల్లెటూరు వాళ్ళకి ఏం బెనిఫిట్స్ ఇవి
హుమ్ ఏం జాబులు చేసినా ఆ అవునండి జాబులు చేసేవాళ్ళు హుమ్ అవునండి హ--ఆ కానీ ఏం చేస్ తమండి ఇగ మనం వెళ్ళనప్పుడు ఇంకా వెళ్ళే వాళ్ నన్ను కూడా వెళ్ళొద్ దంటే ఉండరు కదా అండి
అవునండి
కోరుకోరు కదా వాళ్ వాళ్ళ పనులు వాళ్ళాయి మన పనులు మనయి కదా
ఆ ఇ పల్లెటూరు వాళ్ళకి మ్ పనులు ఎక్కువ ఉంటయి. పని ఇష్ పెట్టి ఇగ జెర్నీి అయితే చేయం కదా ఫ్రీ జేర్నీి అని
హమ్ అవును చెయ్యం కదా ఎవరి పనులు వాళ్ళకే
హమ్
ఇంకా ఎండాకాలం కదండి బాగా చీమలు వస్తున్నాయా
ఆ వస్తున్నాయండి ఇగ ఇప్పుడు చిమలది సీజన్ స్టార్ట్ అయింది ప్రతి దానిక్ కి చీమల బల్పం గియాల్స‌ి వస్తందిగా
ఆ బెడ్కి అట్లా మంచి గీయండి పిల్లలకి గుడతయి
అవునండి చిన్నపిల్లల ఇగ ఆట ఆడుకుంటూ పోతుంటే కూడా కు కుడతాయండి ఇవి అలా నేను హాస్పిటల్కి వెళ్తే ఆ ఫై మంత్స్ పాపానా ఫై కి కరక్ వాల్ తక్కువనే ఉందండి కన్నకు చీమ గుట్ పట్టిందటండి కన్ను మొత్తం మూసుకపోయింది
మ్మ్ అచ్చా ఇ అది సెన్సిటివ్ కదా అండి ఆ వాషింది సెన్సిటివ్ కదా క్కడ అంత వాసింది మ్మ్ హ్మ్
మొత్త మ మొత్తం వింతల
మ్మ్ అయ్యో చిన్న పాప
ఆ అందుకే జాగ్రత్తగా ఉండాలండి చిన్న పాపలు ఉన్న కాడ ఈ చీమల తోటి
అండి అసలు మీ పిల్లలు మంచిగా గేమ్స్ అవి వాడతారా అండి మంచిగా
ఎట్లా ఆ వాడతారు వాడతారు
మ్మ్ మనుషన్
హుచ్చకాయి గిట్ల తెచ్చారండి సీజన్ లో
లేదండి ఈసారి ఈసారి ఇంతవరకయితే లేదు అసలు ఈ సీజన్ లో ఒక్కసారి కూడా తినలేదండి ఈ సంవత్సరంలో మ్మ్ తిన్నారా మీరు తీస్ కచారా
ఎందుకండి
ఆ ఇంకా మేం మార్కెట్ కెళ్ళలేదండి పోయిన వారము ఇంక తీసుకురాలేదు అవునా
మ్మ్
తింటారా అండి మీ పిల్లలు మంచిగా తింటారా ఇష్టంగా
చల్లగా ఉంటది కదా పిల్లలకి ఇప్పుడు
మ్మ్ అవునండి చల్లగా ఉంటది కొందరు తినరాా అండి పిల్లలు వాటర్ మిలాన్ గిట్లా
మ్మ్
ఇంగ మేము తీసుకురావాలండి ఇం ఆ తీసుకొస్తే మా బాబు కూడా తింటాడు కావచ్చు బాబు పాప ఇద్దరు హు తీసుకురావాలి ఇంగ
ఉహు
ఇంకా అండి పిల్లలు స్కూల్ కి వెళ్ళారా అండి.
ఆ వెళ్ళారండి ఇవాళ
ఏమన్నా చేయాలా అండి వచ్చేసరికి మరి
ఆ స్నాక్స్ ఏమైన్నా రెడీ చేయాలండి పిల్లలు వచ్చే వరకు ఫోర్ థర్టీకి అట్లా వస్తారు
ఆహా ఏం చేద్దామని ప్లాన్ చేస్తున్నారు మరి
చపాతీ చేద్దామని చూస్తున్నానండి.
అవునా అయితే చపాతీ చేస్తే ఒక పని చేయండి ఇంట్లో బెల్లం ఉండే ఉంటది కదా కొంచెం
స
ఆ ఆ చపాతి వేడి వేడిగా ఉన్నప్పుడే ఒక రెండు చపాతీలు చుంచండి ఆ బెల్లం మొత్తం మొత్తం తురుమండి ఇట్లా చాక్ తోనైనా కత్తిపీటతోనైనా తురిమి ఆ వేడి వేడి చపాతి లో కలిపితే మంచి కరిగుతది
అవును
ఆ అట్లా లడ్డూలాగా చేస్తే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఐరన్ మంచిది కదా అండి బెల్లం
అవునండి.
హు ఉట్టిది బెల్లం తినకుండా చపాతి కూరలు ఇట్లా తినకుండా ఇట్లా మంచిగా ఉంటది టేస్ట్ కూడా బాగుంటది.
ఆ అవును
ఊ చెయ్యండి అట్లా మంచిగా
నేను కూడా ఎప్పుడు ట్రై చేయలేదండి అట్లా
అవునా ఈ మధ్య మేము ఊకె చేస్తున్నామండి మా పాపకి మంచిగా తింటుంది అనేసి ఒక రెండు చపాతీలు చేస్తే నాలుగైతున్నాయిండి లడ్డూలు మంచిగా
ఆ
ఆ చిన్న చిన్నవి చేసిస్తే మంచిగా తింటుంది చేతిలో పట్టుకొని
అవునా
హు మంచిది కదా అండి బెల్లం ఇంగ సీజన్ లో ఏం దగ్గురాదు కదా
అవునండి ఇప్పుడు ఎండాకాలం పె స్వీట్స్ పిల్లలకి ఏదైనా పెట్టుకోవాలంటే ఇప్పుడు పెట్టుకోవచ్చు
ఆ ఆ అదే అండి ఇంగ ఐస్ క్రీమ్ ఎ ఎప్పుడు చేస్తావు మమ్మీ అని అడుగుతుందండి. హి
ఉహు
కాకపోతే ఏం ఫ్రూట్స్ లేవు కదా అని ఇంకా చూస్తున్నా కొంచెం సేమియా తెచ్చి సేమియా ఐస్ టిపిన్ చేయాలి ఇంగ
హు
సండే, సటర్డే చేద్దాం పిల్లలకి పిల్లలకి చేసి అందరికి మనిషి ఒకటి ఇద్దామని చూస్తున్నా
ఆ
అ
నిను కూడా మా పిల్లలకి ఈ రోజు ఆవి చెసానండి ఇలాంటి మస్త్
అవునా అవునా స్కూల్కి పోయి రాగానే ఇంకా
ఆ తాగుతారు అవునండి అందుకే చేసి ఫ్రిడ్జ్ లో పెట్టానండి చల్లగ ఉండడానికి పెరుగు బనానా షుగరు ఐసు
హు బావుంటదండి అసలు కొంచెం వాటర్ కూడా యాడ్ చేయొచ్చండి ఎందుకంటే అంత చిక్కగా వద్దు
కొంచెం గ్రేమ్ మామూలుగా ఉండేటట్టు
జూస్ ఆ జ్యూస్ టైప్ ఉంటే చాలండి వాటర్ ఎన్ని కలుపుకున్నా షుగర్ వేస్తే ఆ టేస్ట్ చుత్తున్నట్టు ఉంటాదిఎటు బోదిగా
ఆ అవునండి
హ్మ్ ఓకే అండి మరి
సరే అండి ఉంటానండి
బాయ్
ఆ బాయ్ అండి